తిన్నార అండి
ఆ తిన్నామండి ఇందాకే అయిపోయింది
అవునా అండి
అండి
ఉ తిన్నామండి మేము కూడాడిందాకె తిని బా మాదా అండి గంగవాయిల్ కూరండి ఈరోజు
ఆహ
ఆ తిన్నారాండి మీరు ఎపుడైన ఆ చేసేసానండి
ఆహా తొందరనే పని అనే ఆఫ్టర్నూన్ తిన్నాక చేస్తానండి
ఆ తిన్న వెంబడే చేస్తా అండి లేకపోతే ఇగ చేనికే తర్వాత వీలవ్వదు అన్నట్టు
ఊ
అట్టే పడిపోతాయి మళ్ళీ చేయాలి అనిపిచ్చదు
సాయంత్రం చేస్తామండి తిన్న తర్వాత ఏం పెట్టుకోను జస్ట్ అదొ వన్ అవర్ టూ అవర్స్ కొసం ఏ సరిగా చేయను తర్వాత ఈవినింగ్ టైమ్ లో ఇగ చేస్తా
అవునా అండి
అది నైట్ ఒకసారి క్లీన్ చేస్తారు
ఓకే ఓకే నాకు తినేది అయిపోయాక ఇంక అందులో ఉంచాలనిపి చ్చదనమాట క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతది అన్న టు వెంబడే చేసేస్త ఇగ మీరేం కూర చేశారు
అంటే మామూలుగా కిచిడిలా చేస్తానండి కొన్ని వెజిటేబుల్స్ అట్లేసి కిచిడీ లా చేసాను కొంచెం మెత్తగా చేసాను ఇవాళ కొంచెం ఆఫ్టర్నూన్ తిన్ అంటే తినకుండా ఉందామని అనుకున్నాను
అవునే ఫాస్టింగా
ఆ ఫాస్టింగ్ మార్నింగ్ టిఫిన్ చేశాను మళ్ళా నైట్ ఇగ చపాతి అట్ల ఉన్నది జనరల్గా రోజు చపాతీయే తిన్ రోజు చపాతీయే తింటున్న నైట్ కాకపోతే ఆ మామూలుగా ఏంటంటే ఆ తినకుం అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫాస్టింగ్ చెత్తే బాగుంటంది అది ఇదని మా సార్ చెప్పారు అన్నట్టు సరే నేను నేను ఉండలేనని ఆయన అనుకుంటాండు ఉంటా అని నేను అలా
ట్రైల్ చేశారేమో ఈ రోజు
ఆ ట్రై చేస్తున్న
ఓకే ఓకే నేనిం
ఆ లేదు లేదు ఇగ మల్ల ఫ్రైడే కలుస్ అంటె తిన్న కొంచం పబ్లిసిటి తింలే అన్నట్టు బాబు పోతడని ఎరుస్తే రెండు ముక్కలు తిన్నా కాని మామలుగా నాకు నేనే అన్నట్ ఇగ ఫుడ్ ఏట్లో తిన్లేదు
ఓకే ఓకే
వాణి గురించి చేసాను కదా కొంచం మెత్తగా కుక్కర్ లో యేసా అన్నట్టు అదే కొంచెం పాప కూడా తినిపిచ్చాను
ఉ హు తిన్నదా అండి పాప మరి
ఆ జస్ట్ కొంచెం తిన్న ఒక రెండు స్పూన్లు అంతా తిన్నది
మళ్ళీ వేరేమన్నా చేసి తీన్
అంటే అంత ముందు ఉప్పు తిన్నది కొంచెం ఇది కూడా మె త్తగుంది కదా అని కొంచెం ట్రై చేస్ తింట చెక్ చేస్తాము అంటే దాని
ఆ అవునండి ఇంకా అండి హలో వినబడుతుందా అండి హలో హలో హలో మీ వాయిస్ వినబడట్లేదండి నాకేమి మీక్ ఇనబడుతుందా ఆ ఇప్పుడు వినబడుతుందండి ఆ ఇప్పుడు విన్పిస్తుందండి ఇందాక వినిపిచ్చలేదు కోల అస్సలేమి
ఆ ఓకే ఓకే హ్
సిగ్నల్ గిన ఏమన్న పోయిందేమో మరి మ్
అవున్లె
టీ తాగారా అంటే ఈవెనింగ్ తాగుతరేమో కదా టీ
ఆ తాగ్గట్లేను మార్నింగ్ తాగుత మార్నింగ్ టిఫిన్ తిన్నాక అవ్
అ
మ్ నా ఈవెనింగ్ మళ్ళీ బంద్ చేస్తా అన్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాదండి. ఆ ఎవరన్నా వత్తే టీ పెట్టో లేకపోతే టీ కావాలని అట్ల అడిగితే ఖతం టెమ్ట్ అయిపోయి తాగేస్తాం.
ఓకే. మీ అంతట మీరైతే ఏం పెట్టుకోవట్లేరు ఎవరైనా అడిగితే ఆ
సాటర్డే, సండేస్ అయితే తాగుతా. ఇగ వీక్ డేస్ వీక్ ఆ అడుగు తడూ సో తాగుతా ఆయనతో పాటు కొంచం ఇగ మిగతా డేస్ లో ఆయన ఎట్లాగో ఆఫీస్లో తాగేసే వస్తడు. ఆ ఇంటి కాడు ఏం అడగడు సో నాకైతే తాగాలని లేదు.
అదే అదే మీరంతట మీరైతే ఏం తాగట్లేరు. ఉమ్ ఎవరైన అడగతేనె ఎవర్
మ్ మార్నింగ్ కొంచము పాలూ అప్పుడే వేడి చేస్తూ ఉంట కదా ఫ్రెష్గ మంచిగ అనిపిస్తది చిన్న చిన్న కప్పే ఎక్కువ క్వాంటిటీ ఏం తాగాను. ఓ చిన్న కప్పు. అంతే అది టిఫిన్ తిన్నాక పాలు వేడి చేస్తుంటే ఆ కప్పులో తాగుతా అన్నట్టు ఇగ మంచి మంచిగ అనిపిస్తది ఫ్రెష్గా మంచిగ చిక్కగా అంటే ఒకటే కప్పు టీ అనేది మంచిగా వస్తది టేస్ట్ గుడా ఇగ ఈవినింగ్ ఒకాన పెట్టి ట్టినా అదేదో తాగాలి అన్న ఇది తప్ప టేస్ట్ ఉండదు అంతేం ఉండదు. ఆల్రెడీ కాగిన పాలు. కొంచం వాటర్ కలుపుతాం అందులో ఆల్రెడీ అట్లా మంచిగ అనిపీయదు.
ఓకే ఓకే గదే టీ అలవాటున్న వాళ్ళకే తెలుస్తదా టీ టేస్ట్ ఆ టీ తాగాలన్న క్రేవింగ్
క్రేమింగ్ గాదు ఇది మామూల్దే ఇది కాదుసార్ దాన్ని కంట్రోల్ చేసుడనేది చా లా కష్
అవును మా మదర్నీ మా అమ్మని చూస్తాను గదా ఇంట్లో కంపల్సరీగ మార్నింగ్ ఫస్ట్ లేచి ఫస్ట్ చేసే పనే తనది.
ఆ టీ అనేది అదొక ఎమోషన్ అన్నట్టు దాన్నీ హలో!
బాదొచ్చిన, ఏదొచ్చినా టి తా తల్ తల్ అంటే టీ తాగితే అదొక ఇద్ అన్నట్టు ఇగ
మ్ అవును మా అమ్మ గుడా టీ తాగిన్ తర్వాతే మి
ఆ ఇప్పుడు ఊర్లల్లో ఊర్లలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి బ్రష్ చేసి టీ పెట్టుకొన్ టీ తాగినంకనే ఏ ద ఏ పనైనా చేస్తరు.
అవును సేమ్ అలానే
టీ అనేది అంతే ఎక్కడైనా టీ తాగినక ఇగ ఇంట్లో పనులు వంట పనులు అవన్నీ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఉండే పని ఆ కష్టమ ఐతే తినకుండా రెండు మూడు సార్లు టీ తాగి ఉంటారు దా రోజంతా ఉంటారు గాని అదే తాకుండా మాత్రం
మా అమ్మ అలానే ఉంటదండి రోజ ఎంత టీ పూసి ఇచ్చినా సరే ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు టీ పోషిస్తే చాలా తాగి ఉంటది హ్యాపీగా తాగి ఉంటది
మా మమ్మీ వాళ్ళ పొద్దున ఒకసారి తగుతారు కుదరితే సాయంత్రం ఆ కుదిరితే తవుతారు పొద్దునతే అ మోస్ట్ అండ్ షుడ్ ఈగ అయితే మామూలుగా ఎర్లీ మార్నింగే టీ తగొద్దు అది టీ మంచిది కాదున్నట్టు అంటే తినకుండా ఎంప్టీ ఆ ఎంప్టీ స్టమక్ తోటి ఇట్ల కానీ మన మమ్మీ వాళ్ళందరు పుట్టినపట్నుంచి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళ పొద్దునే టీ తాగుతారు
కంపల్
అంటే అప్పటి ఫుడ్ అప్పటి ఫుడ్ లేక పోతే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకు మంచినే ఉంటున్నారు అన్నట్టు ఇప్పుడు మనం అదే ఫాలో అయితే మాత్రం కొంచెం కష్టమే
చాలా కష్టం మన ఫుడ్ వేరు మన టైమింగ్స్ వేరు మన రొటీన్ వేరు ప్లస్ మళ్ళీ ఉ వాళ్ళు చేసినంత కష్టం మనం చేయలేము కదా ఆ కాసేపు చేసే వరకే అలసిపోతాం ఆ అట్లా ఉంట ఏ వాళ్ళతో మనం పోల్చుకోలేము అసలు
అందుకే ఏదన్నా తిన్న తర్వాతే తాగుతాం మేము మాకు పొద్దున్నే లేచ టీ అట్లా ఏం ఉండదు టిఫిన్ తిన్నాక తాగుతాం ఉ ఊ టిఫిన్ తిన క తగుతమ ఆ
ఇంకా నైటిక్ వంటి చేయాలండి
యాక్టువల్గా నిన్న కూడా నేను మధ్యాహ్నం ఏదో ఆ వంట చేయకుండా ఆవున్న నైట్ దోష చప్పండి ఉంటే దోసలు వేసుకొని తిన్నాం కొంచెం క్యారెట్ కొంచెం ఆనియన్స్ ఇవ్వని కట్ చేసుకొని
ఓకే నిన్న మొత్తానికే వంట చేయలేదాండి అయితే ఇం
ఆ ఏంటడి
నిన్న మొత్తానికి వంట చేయలేరైతే ఇంట్లో నిన్న
దోశాలండి అక్క అదే పెద్ద టాస్క్ లెక్క అనిపి అన్నన్ని కట్ చేసారు దోసలవేసుడో
ఓకే మరి మీ సార ఏమనలేరా అండి
అ అంటే ఆయన కు తెలియదుండి నేను మధ్యనం వంట చేయలేదు మధ్యాహ్నం చేయలేదని ఆయన తెలీదండి అ
ఓకే ఓకే అహ చేసుకొని తినేసామని చెప్పారు
అంటే అడగలేదు పర్టిక్యులర్ గా కాకపోతే ఇప్పుడు ఉందిో చాలా ఇంట్రెస్ట్ నాకు నేను కొంచెమే తింటా అని అన్నాడు అదే సరికి నాకు కూడా కొంచెమే తింటా దోశ ఓకేనా అంటే ఓకే అన్నడు
మ్ హు
అ అట్లా చూస్ నున్న
మ్ ఇంకా అండి
ఇంకా అండి
చెప్పాలండి అంత మామూలే అండి
మ్
అ
అక్కడ ఆ పాప పడుతుందండి బాబు టీవీ చూస్ తున్నాడు
టివి చేస్తున్నాడా తిన్నాడా మరి బాబు
ఆ తిన్నాడు ఇప్పుడే అయిపోయింది అయితే మ్యాంగో కావాలంటే కట్ చేస్తునండి
మ్ హు వస్తున్నాయండి ఇంకా మంచిగా మ్యాంగోస్
ఆ ఓకే అండి వస్తున్నాయి్ మంచిగానే ఉంటున్నాయి
అదే వర్షం పడితే పురుగులు వస్తాయని అంటారు కద్
అవును అవునవును యాక్చువల్ గా మా విలేజ్ లో పుల్ తోటలు అట్లా ఇంట్లో అసలు చాలా ఉన్నాయండి మ్యాంగోస్ మేము ఇక్కడ కొనుక్కోవాల్సి వస్థంది
అయ్యా ఇంగ దూరంగ ఇదే పరిస్తితి
అన్నయ్య వాళ్ళకి ఇట్లా అన్ని దగ్గర ఉంటారు కొంచెం బస్త అండ్ ఆల్మోస్ట్ వంద రెండు వందల కాయల దన్క అట్ల పంపించిరన్నట్టు
ఓకే
ఆ మేమి ఇక్కడ ఇగ కొనుక్కోవాల్సి వస్థంది
మ్ మా కూడా సేమ్ అండి మా హస్బెండ్ వాళ్ళకి మేనమామ వాళ్ళకి తోటలున్నాయి మేము ఎప్పుడు సమ్మర్ సెలవులకి ఇంటికి పోయినా మాకు పంపించే వాళ్ళన్నమ ట ఒక బ్యాగ్ కి ఈ సారి కొంచెం వాళ్ళ అత్తమ్మకి బాలేకుండే హార్ట్ ఆపరేషన్ చేశారు సో ఆ హడావిడ్లో ఉండి ఇగ వాళ్ళు కూడా ఇంకా ఈసార్ ఎవరికిేయలేదనమాట పనులు పట్టించుకోలేరు ఇగ ఇగ వాళ్ళు వాళ్ళ ఆడవిడిలా ఉన్నారు కదా ఈసారి మేము కూడా ఇంకా పెద్దగా తినలేదు మామిడి పండ్లు
మ్ ఇంగ మా బాబు గురించంచి అని ఇంగ తెస్తూ ఉంటాడు ఇగ కొనుకొస్తూ ఉంటాడు
మ్ అదే అదే మేము కూడా ఈసారి కొనుక్కకునే తిన్నాం ఆల్మోస్ స్ట్ ఎప్పుడైనా మామూలుగా వాళ్ళు పంపిస్తే తినేవాళ్ళము మ్ ఈసారి ఇగ కొనుక్కునే తిన్నామన్నమాట అ ఇప్పుడు ఈ సీజన్ లో కొనుక్కునేటివి కొంచెం చూసి కట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. పురుగులు పడతాయి కంపల్సరిగా ఆ పురుగులు పడతాయి మ్యాంగ లో
ఓకే
డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినా కష్టం తినేస్తే కదా
అవునవునవును అదే చూసుకుంటున్నా ఉ ఆ కట్ చేసి చ చేసి ఇస్తే పెట్టారు ఉ ఊ పురుగు వచ్చి ఉ ఓకే అండి ఉ
ఉంటామండి బాయ్ మ్ బాయ్